ఏం లేదు రా అమ్మకు ట్వంటీ సిక్స్ కి ఎగ్జామ్ ఉన్నది ఈసి అట్లంలే టి సి ఎస్ ఎక్సామ్ ఉన్నది
మ్ హు ప్రిపేర్ అయితున్నారా మరి
మ్ అన్నీ అ ఆప్లిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్లిట్యూడ్ రెండు కోడింగ్ క్వశ్చన్లు ఉంటాయి, ఇగ కోడింగ్ ఏమో డౌటే గాని ఆప్లిట్యూడ్ లోయినా చెయాలి అనేసి చూసుకుంటున్నా
మ్
మ్ ఇద్దరికి ఉన్నది ఎగ్జామ్ కరెక్ట్ అదే రోజు ఇద్దరికి బయట బయటనే ఉన్నది, ఇద్దరికి వేరే వేరే సెంటర్లు ఉన్నాయి అదే ఎట్లా పోవలో అర్ధం కావట్లే
ఇ్యయ్యో యో చాలా దూరం ఉందా
దూరం ఉన్నది ఇం ఎవరు కప్ పని లేరు ఒక్కొక్కరు అంటే భయం అయితుంది పోవాలంటే అటు రూట్ కూడా తెల్వదు
ఏముంది ర్యాపిడో బుక్ చేసుకోండి
మ్ ఆమెద అంటే దగ్గరలోనే ఉన్నది సిటీ సిటీలోనే ఉన్నది, అ సిటీ హౌస్ కట్ ఉన్నది
అవును లేకపోతే ఆ బస్ స్సుల్లో వెల్లెసి అక్
వునా అమెది మార్నింగ్ సెక్షన్ ఉన్నది నాది ఆఫ్టర్ నూన్ సెక్షన్ ఉన్నది
అవునా ఆఫ్టర్నూన్ అయినా ఎమ్ గాదు గని మార్నింగ్ అంటే అంత మార్నింగ్ ప్లీస్
మార్నింగ్ అంటే నైన్ థర్టీ నైన్ టు టుల్వ్
మీది టూ టు ఫైవ్ వా
టూ టూ ఫై మ్
మ్ నాకైతే మార్నింగ్ కన్నా ఆఫ్టర్నూన్ పెట్టింది కొంచెం బె
టూ టు ఫైవ్ వరకు నాది యా అబ్బా రూటె తెల్వద్రా రూటు కూడా కాలేజ్ లోపలికి ఉన్నాదంటా వన్ అండ్ హాఫ్ కిలోమీటరు ఎమో నడవాలట లోపలికిి బస్ దిగుతే మళ్ళీ
అయ్య అక్కడికి ఆటోలు కూడా ఎల్లవంట్నా
మక్స్ వన్ కి మ్యాక్స్ వన్ కిలోమీటర్ నడవాలట అందరికి వేరే వేరే దగ్గర పడ్డది
ఉ
అర్రె చూడాలిగా
ఎల్లుండే
ఎగ్జామ్ ఎందో కాని వెళ్ళాలంటే భయం అవుతుంది ఫస్టు ఓ
మీ ఆ ఇట్లా మీకె భయం వేస్తాది ఒక్కరే వెళ్ళాలం
ఆవు చూడాలి
మనం వెళ్ళిన ప్లేసెస్ కంటే
ఆ నాకి ఎందుకు పడ్డది అబ్బా లాస్ట్ టైం ఏం సెట్ రాసిన సెంటర్ లో మా ఫ్రెండ్స్ అందరివి అక్కడే బడ్డాయ్ అన్ నాదె అక్కడ పడన అయిపోయిండు అనిపించింది
నా ఎంసెట్ కూడా నేను ఒక్కదాన్నే రాష్నాను
మ డాడ్ వచ్చిండ నాక్
మ్ హు మా ఊరంతే హా నాది మల్లాపూర్ లో నోమా కాంప్లెక్స్ లో పడింది.
నకి ఈసి లో పడ్డది కోకో కొల ఫ్యాక్టరీ దగ్గర
అవునా
ఇవి మా ఫ్రెడ్జ్ కి అందరికి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కి అందులోనే ఉన్నది. ట్వంటీ సిక్స్ కేే ఉన్నది అది నాది కూడా ఇక్కడ పడిన అయిపోయిండు అనిపించింద
చె
ఉ ఫ్రెండ్స్ లేకపోయినా వెళ్ళొచ్చు తెలుస్ కాబట్టి
ఉ ఇట్లా ఆవుట్స్కట్ ఇంట్లో ఉంటే అవి వెళ్ళని రూట్ అసలు ఇంకా ఎవ్వరు ఉండద్ రు
అంటే బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి లే. నోపలికి ఉన్నది రూట్ అంద ఐడియా లేదు. దాని పైన
హ్ గూగుల్ ఉందిగా
ఉమ్ భయమైతది అనేసి చూస్తున రీసెంట్గా అంటే త్రీ డేస్ రు ఎగ్జామ్స్ కి ఆ ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళేసి వచ్చిరు సెంటర్ దగ్గరికి
ఉహు
లోపలికి ఉన్నదని చెప్పిర్రు వాళ్ళు
మీ సొండ్ మీ కాలేజ్ వాళ్ళు ఎవ్వరు పడలేదా దాంట్లో సెంటర్
మా క్లాస్ వాళ్ళు పడ్డరు అదే రోజు పర్లేరు
ఇం కాకపోతే వాళ్ళకి మార్నింగ్ శిక్షణ
మార్నింగ్ సెక్షన్ కాదు అంటే త్రీ డేట్స్ ఉన్నాయి. ట్వంటీ, ట్వంటీ వన్. ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ కి పడ్ అవును ఒక్కదాన్నే ఉన్నా
ఏ
మ్ ఉ
వాళ్ళు ఎలా ఏళ్లిందంట మరి
అల్ బైక్ అబ్బాయిల్ కాబట్టి బైక్స్ మీద వెళ్లిర్రూ
మీరు కూడా ఏం లేండు.
స్కూటీ వచ్చు స్కూటీ ఉండిలీగా మీరు చూడాలి. ఏళ్ళి లే బస్కి వెళ్ళాలి చూడాలిగా అంటే ఈ ఆ పోవాలిగా పోవాలి తప్పదు.
ఆటో అక్కడ ఆటో ఆటో అవైలబుల్ ఉంటే ఆటో ఎక్కండి లేదంటే ర్యాపిడో ఉంటే బుక్ చేసుకోండి. ఊబర్ రాపిడో
ఏదొక స్టాంటే చేసిన వేల్లాలి అంతే
ఎగ్జామ్స్ టప్పుడూ ఆ సెంటర్ కీ సెంటర్ కి కొంచెం భయం అయితది. సెంటర్ దగ్గరకి
మాకు ఇంకా అలవాటు లేదు మీకన్నా అలవాటు ఉన్నది. పక్క కాలేజ్ లో పోయ్యి ఏక్ గ్జామ్ రాయనికి హ్ హ్
ఇంటర్లో రాయలేదా
ఇంటర్లో అంటే వాళ్ళే తీసుకెళ్తరు వాళ్ళే తీసుకొని వోస్తరుగా
మేము రాస్తున్నాం ఇగ కానీ మాకైతే ఒకటే కాలేజ్ ఇలా వాడుతుంది. మాక్ మళ్ళ సిక్స్ సెవెన్ గుడా ఇక్కడే వడతదేమో అని భయమై
హ్ దూరం ఉన్న న్నదా
వన్ అవర్
ఓయమ్మా
హు
మార్నింగ్ వేసుకోవాలేమో గా రివిజన్ కి టైం ఉంటదా. ఓకే అయితే మాలేద్ జేయించూడే
టూ టు ఫైవ్ అంటే మేము ఇక్కడ నుంచి ట్వెల్వ్ కేే స్టార్ట్ అవ్వాలి
మేనేజ్ చేయొచ్చులే, ఆఫ్టర్నూన్ ఉంటే మార్నింగ్ ఉంటే రివిజన్ కి టైం కూడా కుదరదుగా
రివిజన్ కి టైమ్ ఉండదూ, ఎగ్జామ్ నైన్ కి స్టార్ట్ అయితది కాబట్టి, ఆ సెవెన్ కెళ్ళాలి ఇంక
ఆ రివిజన్ కి
మ్ మీకు ఆఫ్ తరా మార్నింగా మీకు కాలేజీ లోనే కాబట్టి ఏం గాదు
మాకు మార్నింగే ఉంటది టెన్ టూ వన్న నైన్ థర్టీ పోత మంచిగా
ఆహా
నైన్ థర్టీకి సీటు అల్లోట్స్మెంట్స్ చేయిస్తారు
మ్
నైన్ నైన్ థర్టీ
మేము ఫస్ట్ ఫస్ట్ సెకండ్ ఒక కాలేజ్ లో పడింది ఒకటి కాలేజ్ మళ్ళ ఇంకా తాడు నుంచి అదే కాలేజ్ లో పడుతుం
అయ్యో అయ్యేయో
ఆ జర్నీకి పిచ్చిలేస్తేనే అవును శ్రీ పింది ఫుల్
ఉ నువ రెండు కాలు చెతుంది నాకు
మ్ హు
ఉ
అ ఇంకా మరి
చెప్పాలరా ఏం చేశారు మీకు
ఈ రోజు కర్రీ దొండకాయ
మోర్నింగ్ టిఫిన్
ఈరోజు ఉప్మా తినలే నేను
అ్య అయ్యో
ఉప్మా రోజు కట్
కీరో ట్యూస్డే ట్యూస్డే పెడ్తారా ఉప్మా
ఉ అవును పూరి
ఉహు మాక్ సండే ఉంటది
నాకు ఈ వెద ఈ వెదర్ కి వాయిస్ చేంజ్ అయింది
అవును ఏం చేస్తావ్ కోల్డ్ అయినట్టున్నది
ఆ ఫోర్ ఫైవ్ డేస్ అవుతున్ అసలు తగ్గట్నే లేదు
హా టాబ్లెట్ ఏసుకున్నావా మరి
వేసుకున్నా అయినా కూడ తగ్గట్లే
హు హాట్ వాటర్ తాగు
మనం ఉండేది హాస్టల్ లో
ఉంటే హాస్టల్ లో పెట్కోనిస్తారుగా
పెట్టుకోనివ్వరు అక్క
అవునా మాకు అడుగుతే పెట్టుకొనిస్తారు
మేము మేము ఫస్ట్ ఉన్న హాస్టల్లో పెట్టుకొనిస్తున్నే వంట్లో మంచిగా
ఒక అడిగితే అట్లా హెల్త్ పెడుతున్నారు వాళ్ళ ఇష్టం అయిష్టం కూసవెడుతున్నార్ ఒకొక్కసారి వె పెట్లే
అదే గ్యాస్ ఫావర్ వల్ల
మ్మ్ అదే మొన్న మొన్న వచ్చినగా ద నిన్న ఉప్ నిన్న అసలయింది ఉప్ ఉప్మకాదు కాని ఉప్మా వేసిరు
అవునా
మ్మ్ ఈరోజు మళ్ళీ చేసిరి ఇడ్లీ చేసిరి ఇవాళ వాళ్ళ ఇష్టమే ఇష్టమింగా ఒక్కొక్కసారి జేయిస్తున్నారు ఒక్కొక్కసారి జేయట్లే
ఉమ్ చేస్తున్నారు నిన్న దోశ పెట్టింది.
మ్మ్ ఉన్నదా మీకు సిలిండర్
ఉంది గా వచ్చు వస్తున్నాయి కదాబూ చేసుకుంటే
న వీళ్ళ కి ఇవ్వట్లేదు కదా బిజినెస్ పరస్ పర్పస్ ఇయట్లే గా
అవునా
ఆ
ఉ బుక్ చేసుకుంటే
జొళ వాళ్ళకు ఒకటే ఇస్తున్నారు
ఆ అలా అయిపోయినాక ఏం చేస్ సరే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ లో అయితే గ్యాస్ ఉన్నంత వరకి ఫూడ్ పెడతం తర్వాత పెట్టామని చెప్పినంట పెట్టారంట వాళ్ళకి వెళ్ళిపోవాలంట ఇంటికి లేదంటే వేరే హస్టల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చేసి టే
మ్ చెయ్యాలి బయట రైస్ త్రీ టైమ్స్ రైస్ చేసినా పర్లేదు అది అడ్జస్ట్ అయి తింటారు కదా ఈ టూ త్రీ డేస్ అడ్జస్ట్ అయి తింటారు అయిపోతే
నేను అంట కట్టెల మీద చేయాలి కద కొన్ని కొన్ని హస్టెల్లో చేసి స్తున్నారు
అ మ సైడ్ కూడా
వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అట్లా చేస్ త సరే అక్క
ఉ సరేదా
మ్